హలో హలో
హలో
ఆ వినిపిస్తదా
చెప్పండి
ఆ ఏం చేస్తారు ఏం చేస్తారు గుడ్ ఈవెనింగ్
ఇంట్లో రుటీన్ వర్క్ చేసేది
ఆ బాగున్నారా ఇంకా బయట వచ్చాను బాబు ఎత్తుకొని
ఓకే బయట చల్లగా తిరుగుతా అన్నారా బాబుని తీసుకొని ఎలా ఉండదండి డే టైం క్లైమేట్ మీకు
బాగుంది కూల్ గా ఒక ఫోర్ డేస్ గా వర్షం పడుతుంది
ఏమండి
వర్షం వర్షం పడతాంది ఫోర్ డేస్ గా చల్లగా ఉంది క్లైమేట్ అంత ఆక్కడ ఆ
పొద్దంతా వర్షం పడింద
ఫోర్ డేస్ గా అంటే అప్పుడప్పుడు
అదే అప్పుడుప్పుడు లైట్ గా పడుతుంది అంతే
అంతే కంటిన్యూస్ గా కాదు అప్పుడప్పుడు
అదే అప్పుడప్పుడ ఫోర్ డేస్ గా ఏడ నిన్న నిన్న పడిందా మొన్న పడింది అనుకుంటా ఆ నిన్న ఆఫ్టర్నూన్ పడింది ఉ హు ఇంకా బాబు తిన్నాడా బాబు తిన్నాడా
ఆ లేదు ఇంకా పాలు తాగాడు
మీకు ఏమైంది
పాలు తాగాడు ఇంకా ఏం తినలేదు ఆ సాలిడ్ స్టార్ట్ చేసిండు తింటారు పప్పు అన్నం ఇంకా నాన్ వెజ్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ వెజ్ ఇస్తా ఇంకా నాన్ వెజ్ ఇవ్వాలంటే మేము
అదే అదే వన్ ఇయర్ తర్వాతే కదా గుడ్డు కొట్టాక ఇస్తారని విన్నాను
కొంత మందికి కొడతామండి మామూలు గా
ఓకే ఓకే ఓకే ఎక్కడ తిరుమలలోనా
ఆ కాదు ఆ అంటే మా హస్బెండ్ వాళ్ళది కులదైవం అనేది సిద్దేశ్వర స్వామిని ఒక దేవుడు ముదుగుల మన ఊళ్లో పల్లెటూర్లో ఊర్లో ఉంటుంది
ఓకే ఇక్కడేనా తిరుపతి అయినా లేకుంటే
అక్కడ చిత్తూరు తిరుపతి మడిల్ లో వస్తది
ఓకే అక్కడ వెళ్లి చేస్తారా
ఆ పిల్లల అరుపులు ఆ
ఏమైందండీ ఏమైంది
ఉ ఏ ఊరి దగ్గర
ఏం చేశారు
ఏం తేలే ఫస్ట్ మంత్ సీట్లు మా తమ్ముడు ఎత్తుకొని బైక్లో రౌండ్ చేస్తున్నా
ఓకే బైక్ లో రౌండ్ ఏస్తాంటే ఏడుస్తున్నాడా
ఆ అండి
ఎలాగ తీసుకోని ఎళ్లారు అంటే సైకిలో ఎం తీసు కొనేళ్ళారా లే వాకర్ అలాగా
సైకిల్ తీసుకోవాలని చూస్తానను ద బడ్జెట్ కొంచము టైట్‌గా ఉందని
ఓకే అంటే వాకర్లాగా ఉంటది కదా దానిలో తిప్పు
ఆ వాకర్లా టూకే ఉంది ఆన్లైన్లో చూశాను బ్యాలెన్స్డ్ సైకిలు ఆ ఆ రివ్యూస్ చు శాను బాగుంది ఇన్స్టాలో వేరే చూశా నేను
రియల్గా అయితే ఏమి రియల్గా సరిగా లేవా
రియల్గనా అలాంటివి దొరుకుతాయే దొరుకదో తెలీదే ఒకవేళ షాప్లో కొనే టైం వస్తే ఒకేళ షాప్లో ఎళ్లి మాఆయని మనీకి దానికి చూసుకొని కొనుక్కొనిళని
ఉమ్మ్ ఓకే ఓకే
మా మదర్ కి ఇంకా మనీ ఒకటి పడాలి ఆ మ ఆ మనీ ఏమో పడ్నేలేదు
ఉమ్మ్ నీకీ మీ మదర్ కొన్నిస్తానని చెప్పారా
ఆ నా మనీ మా మదర్ యూస్ చేశారు అందుకని మా మదర్ మనీ బడ్ తే నాకు ఇవ్వాలి అని డిమాండ్ చేశా
ఎఓకే
ఉమ్మ్
మీ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారా
ఆ అవునండి మదర్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నా నాది సీ సెక్షన్ డి హెల్త్ సెట్ అయ్యేదాకా సి సెక్షన్ అయ్యింది
ఉమ్మ్
హెల్త్ సెట్ అవ్వాలని మాదర్ దగ్గరే ఉన్నాను
ఓకే ఓకే ఇంకెవరెవరు ఉంటారు ఇంట్లో
మారిడా
అ
హలో మీరు మ్యారీడ్
ఆహా లేదండి
అన్ మ్యారీడే అండి
పెళ్ళేప్పుడు చేసుకుంటారండి ఈ ఇయర్
ప్రజెంట్ అనుకోలేదండి ఫస్ట్ సెటిల్ అవ్వాలి లై ఫ్ లో
ఓ మీఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడు పెళ్ళని అడగడం
అడుగుతున్నారంండి అందరూ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు గుడా కొంచెం సేట్లవ్వాలి మరేజ్ ఈజీఎ మ్యారేజ్ అనుకోడము మ్యారేజ్ అనుకోవడం ఈజీ మ్యారేజ్ చేసుకోవడము ఫస్ట్ అది అదేం లేదు చేసేస్తారు దాని తర్వాత అవన్నీ చూసుకోవాలి కదా ఆ రెస్పాన్సిబిలిటీస్ అంతా
అవునండి
ఒకరి పైన ఆధారపడకుండా ఇండిపెండెంట్గా మనం చేసుకునే ఇలాగ ఉండాలని ఒక హోప్ ంది మా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు అంటే నువ్వు ఇందు పెండెంట్ నీకు నచ్చినప్పుడే చేస్కో ని ఆ ఫుల్ సపోర్ట్ ఇంకా నేను ఎం యస్ సి చేస్తున్నా
పేరెంట్స్ దొర్కాడం మీకు అదృష్టం ఉంది
నీకు నచ్చినట్టు ఉండ నీకు నచ్చినట్టు చెయి చదువు ఎస్ యూర్ విష్ అని వదిలేస్తారు సో ఎంతైనా వాళ్ళ నమ్మక కాన్ని ఇది చేయకుండా చదువుకొని సెటిల్ అయ్యి కొంచెం ఫైనాన్షియల్ గా వాళ్ళకి కూడా సపోర్ట్ ఉండాలి కదా మేమే
ఓకే ఓకే అ
రేపు వాళ్ళకి ఉండాలి కదా సపోర్ట్గా మేము ఉ ఎవరు ఎలాగ ఎప్పుడు ఎప్పుడు ఎవరు ఎలా చేంజ్ అవుతారో కూడా లేదు అంటే చేసుకునేటప్పుడు చెప్తారు మేము మీ పేరెంట్స్ ని చూసుకుంటాం ఈక్వల్ గా అనేసి బట్ ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారో చూసుకోర తెలిదు గ అవ్అన్న ఏస్ ఎవరైనా చూసుకుంటారు
ఊ లైఫ్లాంగ్ అంతే గా
అంతేగా ఎవరు వచ్చిన ఏం ఎవరైనా సరే చాలా మారాల్సి వస్తుంది హమ్ మనము వున్నప్పుడే చేంజ్ అయిపోతారు సో అప్పటి వరకన్నా కొంచెం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్తన్నా
ఓకే అండి మంచి థాట్స్ అండి మీకు
ఏం లేదు ఓ వేరు వచ్చేగాడికి అన్నీ తెలుస్తుంది ఒక ఏజ్ లో చేస్కోవలనిపిస్తుంది ఒక ఏజ్ లో వచ్చాక వద్దు రెస్పాన్సిబిలిటీస్ అని అయినా చేసుకుందం అనిపిస్తుంది
అంతేలేండి ఇకేంటండి
ఎందుకు ఈ జాబ్ ఎందుకు ఇంత కష్టపడాలి నేను అనేసి అనిపిస్తుంది
ఆ
ఎక్కువగా నాకు నైట్ షిఫ్ట్ లో కనిపిస్తుంది హాస్పిటల్ లో నైట్ డ్యూటీస్ చేసినప్పుడు నేను ఇంత స్ట్రైయిన్ అవ్ ఇవ్వాలా ఎవరి కోసం అవ్వాలి నేను ప్రశాంతంగా మ్యారేజ్ చేసుకుని వస్తే
ఉమ్
హ్యాపీగా ఉండొచ్చమో అనిపిస్తుంది కానీ ఆ ఒక సెకండ్ అనిపిస్తుంది ఎప్పుడైతే అమౌంట్ చేతికి వస్తుందో శాలరీ అప్పుడు ఉంటుంది ఫీస్ ఆ ఒక సెకండ్ అప్పుడు అనిపిస్తుది వద్దులే చేసుకొని ఒకరిని అడగడం కన్నా నేనే కష్ట సంపాదించేద బేష్ట అనిపిచ్చి ఇప్పుడు అడిగామనుకో ఎందుకు ఏమి దేనికి
మ్యారేజ్ అయినా కూడా వర్క్ కంటిన్యూ అవ్వండి
ఖచ్చితంగా చెయాలండి ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇద్దరు అమౌంట్ కూడా సరిపోవట్లేదు హౌస్ బ్యాలన్స్ చేయడానికి చూసుకోడానికి
అతే ఒక హౌస్ కూడా కొన్నాక పెళ్లి చేేసుకోండి
చూస్తున్నామండి సెటిల్ అవ్వాలి మాకు కొంచెం స సపోర్ట్ చేస్తే మా సిస్టర్ తీసుకుందాం అనుకుంటన్నాం మేము ఇద్దరం కలిసి బట్ తాను మ్యారీడ్ కాబట్టి వాళ్ళ ఇద్ద డిషన్ ఉంటాయి నా పాప దక్కటే ఉండదు
అవును
ఇద్దరు తింక్ చేసుకొని చెయాలి ఇప్పుడు ఆ పిల్ల ఆ పాప ఏం చెయాలన్నా ఖచ్చితంగా వాళ్ళ హాస్బేండ్ అడిగి చే ఓ తన ఇష్టానిగా ఓకే చెప్పలేదు
అవును
అందుకనే ఇద్దర్నా చూస్తున్నాం ఏదన్నా చేసి చేసుకోవాలిని మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నారు
ఓకే ఓకే ఏముందిలేండి
పోతుందిగా ఏజ్ ఎక్కడికి వెళ్ళదు అ ఏజ్ అవుతా ఉంటుంది
ఓకే ఓకే అండి
మీరు మీరు ఇష్టపడే చేసుకున్నారా ఓకేనా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చే చేసారా
ఆ ఇంట్లో వాళ్ళే చేస్తున్నారండి
ఎలా ఉందండి బాగుందా బాబు వచ్చాక లైఫ్ బాగుంటది
చా బాగుందండి బాబుతో అన్ని ఉన్న టెన్సన్స్ కొంచెం పీస్ఫుల్ గా ప్రశాంత ఉతంగా ఉన్నానండి
ఉమ్
బాబుతో ఆడుకోవాలనా ఏ అన్ని భాదలు అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా
ఉ
జాబ్ ఎతుకోవాలని చూస్తున్నానుండి ఇప్పుడు నాకు కొంచెం సెట్ అయింది మా ఫ్రెండ్ కి చెప్పాలనుకుంటున్నాను చూడమని
ఉ బయట వెళ్ళి చెయాలనుకోండరా
బయట
బట వెళ్ళి అంటేంటే బయట జాబ్కి వెళ్లనుకున్న నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్నాను
ఆ వర్క్ ఫ్రొం హౌస్ ఇప్పుడు ఏడ కుదురుతాన అండి ఇది అంతా ఫేక్ ఉంటదీ వచ్చినా దాంట్లో అమౌంట్ ఎక్కడ తరిపోతా అని సరిపోతదండి బయట వెళ్లి చేయాలనుకుంటున్నా
ఆ
డిగ్రీ అయ్యింది దాంట్లో ఫైవ్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయి అదేమంటే ఇప్పుడు నాకు ఇయర్ ఇయర్ అయిపోయింది రాయడానికి కూడా లేదు
అయ్యో
మా డిగ్రీ కంప్లీట్ చేయాలంటే గవర్నమెంట్
ట్రై చెయడి ఒకసారి కాలేజ్ లో అడగండి అంటే ఇలాగా మ్యారేజ్ అయ్యి బాబు ఉండడం వల్ల రాయలేకపోయా అనేసి
ఆ అంటే రాసి నేను ఎక్సమ్ ఫెయిల్ అయినా
ఓకే ఓకే
ఫైవ్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయి మొత్తం
దాన్ని ఏం చేయలేమన్నారా
అనే అదే ఇంకా స్కీమ్ లో దిలీ ఎప్పుడన్నా ఇంకా క్లియర్ చేసుకోండి అని గవర్నమెంట్ ఏదన్న వదిలితే అప్పుడు చేసుకోవాలి లేదంటే లేదు అని చెప్పేశారు అంట మొన్న ఎలా అడుగే
ఓకే ఓకే అండి సరే అండి
సరే అండి
ఓకే బాయ్ అండి చాలే